హలో హలో అక్క ఏం జేస్తున్నావ్. హలో.
ఆ ఏం లేదు, ఏం లేదు కూర్చున్నా, మీరు ఏం జేస్. సున్నారు
ఏం చేసలేను నేను చాయ్ తాగినా వా హలో హలో తాగినం ఇంకా ఇంకా. ఆ తాగినామ్.
ఇంకై, ఆ ఇంకా ఏం లేదు, ఇప్పుడు వంట చేయాల్. ఇంకా ఏం లేదు ఇగ, వంట చేయాలి ఇగా ఇప్, నేను బెండకాయ ఫ్రై. ఈ. బెండకాయ ఫ్రై, జోన రొట్టెలు. ఇంకా ఏం చేస్తుండ్రు మీర్. ఐ పిల్లలు ఎం చేస్తున్నారు పిల్లలు ఏం చేస్తున్నారు
మా పిల్లలు టీవీ చూస్తండ్రు ఫోన్ చూస్ సొండ్రు మీ పిల్లలు ఏం చేస్తుండ్రు
మా పిల్లలు ఒకరు బయట ఆడుకుండు ఇం గోడ ఎక్కడ ఆడుకుంట్రు నా తెలియదు అట్లా అట్లా చేస్తున్నారు ఏం ఓ పడిస్తుంట వాళ్ళు ఆ ఇంగా ఏమండుతున్నావు ఈవనింగ్ టై లో డిన్నర్
ఎ ప్పుడా చపాతి సోయాబీన్ కర్రీ
అవునా
ఇంకా
ఇంకా మరి లేజేస్త త లేరా పడు మ హాలిడేస్ లో
వెళ్తున్నాం కదా ఏప్రిల్ లో వెళ్తాం అతే
అవునా
ఆ మీరు
మేము వెళ్తున్నాం ఏప్రి లో మా మూడు మార్టిజ్ ఉంది ఏప్రిలో
అవునా
అందుకే వెళ్తాం మేము షాపింగ్ చేయాలి
ఉమ్ షాపింగ్ షాపింగ్ చేయాలి ల ఆ
చేయాలి షాపింగ్ మ మూడుళ్లుు వార అంట యా అప్పుడు షాపింగ్ పింకి వెళ్తాం మేము ఇంకా మళ్ళీ ఏం కర్రీ చేస్తున్నావ్ ఈ రోజు సోయాబీ దీనిని నూకరా ఏం కర్రీ చేస్ నువ్ ఏం వండినావ్
రోద్దునా రోద్ద నాలు గడ్డ చేసినా అన్నం వండినా
హ్మ్
అంతే ఇగా ఇంకా రేపు స రేపు సండే కదా స్పెషల్ ఏ హింది
అరే ఇప్పు సండే స్పెషల్ ఏం లేదు అయి ఏం లేదు సండే స్పెషాలు మా ఇంట్లో మేము నాన్న వేర్లు అంటే నేను తినను ఆ కొ అప్పుడప్పు తింటాడు నా పిల్లేమో మా చెల్ల దగ్గర పోయి తింటారు మా చెల్లలు అంటది మా చెల్లెలు చేసి పెట్ ఎపుడు ఇష్ వస్తారు అంటే మేం ఇంకా ఏం పనా అమమ్మ చెల వండి పెడ్ రే వాళ్ళు అక్కడ తినేస్తరు
అవునా ఆహా మీర ఎందుకు తింటలేరు బంద్ చేసిండ్రా మొత్తానికి
ఆ మొత్తానికి బంజేష్నా నేన్ ఎల్లడం ఇగ మానేష్నా
అవునా
అ ఇంకా ఎక్కడికి వెళ్ళి ప్రోగ్రామ్స్ లేవా మరి సమ్మరా
హ్మ్ చూడాలి మా అక్క వాళ్ళు పోతే ఆ చెప్పండి హలో
హలో
హలో హలో విన్ ఇస్తలేదా అ
ఆహా ఇంపిస్తలేదు హలో
నాకైతే వినిపిస్తుంది హలో
ఆ నాకు వినిపిస్తలేదు సరిగా హలో హలో
తుంది హలో
ఆ నాకు కూడా విన్ పిస్ ఉంది చెప్పు ఇంకా హలో
నాకు వినిపిస్తుంది చెప్పు ఇంకా ఎందుకు
పో నాకువిన్ పిస్తలేదు సరిగా నీకు వినిపిస్ ఉందా
నాకు వినిపిస్తుంది ఆచ్ చెప్పు నాకు వినిపిస్తుంది
ఎక్కనో అరుణచ్ అరుణాచలం వెళ్లిరంట మీరు
అవునూ మోన్నవయినం కద అరుణ చెట్లక్ ఆ చెప్ పో ఆ
అరే అరుణచలం బాగుండదా మరి అక్కడ ఆ హలో హలో
టది హుమ్ చెప్పు చెప్పు వినిపిస్తుంది ఆ
అ ఇంకా ఎక్కడెక్కడ వెల్లిండ్రు మరి ఎన్ని ప్లేస్ దిగిండ్రు
అరుణచలం పోయినాం మళ్ళ ఏమో హలో హలో శ్రీకాళ అస్తి ఇనిపిస్తుందా ఎంత సూపర్ ఉంటది అక్కడ టెంపుల్స్ సూపర్ ఉంటది నాకైతే మంచిగా అనిపించింది అక్కడ చాల నచ్చింది హా మంచిగా ఉంటది అవును అక్కడ పోతే మంచిగా అనిపించింది రావాలనే అనిపీయలేదు అక్కడే ఉండి పోవాలని అనిపించింది
ఉండి ఉండిపో పోయినవు హలో
హ ఆ ఇక్కడే ఉండి పోద్ది అహా అవును అక్కడే ఉండి పోవాలనే అనిపించింది అవున ఆక్కడే ఉండి పోవాల నాన్
ఉమ్ అక్కడ ఉండి అమా
ఆ బిచ్చ మాడుకోవాలా అక్కడే ఉండి టెంపుల్ దగ్గర కూర్చొని అదే టెంపుల్ దగ్గర కూర్చొని బిచ్చం అడుక్కుంటా
అక్కడే ఉండాలి అనిపిస్ స్తి అనిపించింది అన్నావు కదా అందుకె
గ అదే కదా అక్కడ ఉంటే బిచ్చిమాడుకుంట ఆ పెద్ద పెద్ద టెంపుల్ కదా అక్కడే కూర్చొని బిచ్చిమాడుకుంటే రోజుకు ఎన్ని
ఆ
నా కా ర్ అదే నా కర్చ్లై తే వేళ్ళి పోతది ఎందుకంటే ఏం ఎంత మంది వస్తారు కదా
హ ఊహు
వాళ్ళు రూపాయి రూపాయి వేసినా ఒక వంద మంది వంద కాద్ నువ్వె వంది ఎస్తే వెయ్యి ఆయ పొతది నాకు
ఉహు మ్మ్ ఉమ ఇంకా ఇంక ఎక్కడికి క్కర్లేరా మరి డిసెంబర్లో
సెంబర్ లో చూ చూడాలి చూడాలి మా కాల్లు పోతే ఓటమ్మేమ్ విధంగా
అవునా ఉం అవునా ఇంకా మరి ఎక్కన్నో వెళ్తా మాన్ న్నారంట మీరి మధ్య సబ్లో
ఆ అదే ఇంకా ఫిక్స్ కాలే ఇంకా ఆ ఇంకా ఫిక్స్ కాలే
ఉం ఉమ్
ఇంకా మీరు వెళ్తలేరా
తీసుకొచ్చిలా మేము ఇవాలనుకున్నాం కానీ మాకు మ్యారేజెస్ ఉన్నాయి చాలా ఈ ఇయర్ లో లో అంటే మాకు దగ్గర ఇవ్వళ మీ ఐ చెస్ అంటే మర మూడు మ్యారేజ్ది ీ ఇంకా మాకు మా ఆడపడు వాళ్ళ అమ్మాయిది ఉంటే ఉంటది ఏో ఎవరెవరియో ఉన్నాయి మ్యారేజెస్ మ్యారేజెస్ కి వెళ్ళాలా అక్కడ టూర్ కి వెళ్ళాలా హలో హలో హలో హలో హలో
హలో
హలో వినిపిస్
చెప్పండి ఇప్పుడు వినిపిస్తుంది ఇప్పుడు చెప్ప ప్పు ఆ వినిపిస్తుంది ఇప్పుడు చెప్ పో
ఆ
ఇంకా
ఇంకా ఏ ఏదైనా స్పెషల్ కర్రీ వండుతున్నావా లేకపోతే ఏదైనా స్పెషల్ రెసిపీ చేస్తున్నావా వంటల్లో
అదేం ఈ రోజు ఏం లేదు రేపు రేపు సండే కదా రేపు స్పేస్ ల ఈరోజు సాటర్డే కదా ఏరు ఈ రోజ అయితే ఓన్లీ చె చపాతి కర్రీ ఉంటే చాలు లేకపోతే రైస్ కర్రీ రేపు రేపు అందరు ఇంట్లోనే ఉంటారు పిల్లలు మా అందుకే రేపు ఏదైనా స్పెషల్ చేయాలి సండే అని ఈరోజు ఏం తెదు స్పెషల్ ఇంకా
ఆ చెప్పి ఇం ఇకా మీ ఇంట్లో ఎవరిది మ్యారేజ్ లేదా మరి ఆ ఆహా తమ్ముడు మ్యరేజ్ కూడా ఉందా అ
మళ్ళీ మా అన్న ఇంకా మా అన్న వాళ్ళు అంటే పూజ వస్తారు ఇట్లా మేకల్ని కోస్తారు
ఆ
అప్పుడు పోవాలి మళ్ళీ ఊరికి
అ
ఇంకా ఇంకా మీ బుడ్ ట్టోడు మీ పొట్టొడు మీకు తోడు ఏం చేస్తుండ్రు
అందరు బానే ఉన్నారు ఏం చేశారు